హాయ్ ఎలా ఉన్నావ్
బాగున్నా నువ్వు బాగున్నావా
నేను బాగున్నాను నీకొక విషయం చెప్దామని కాల్ చేశాను
ఆ చెప్పు
ఆ నిన్న మా కాలేజ్ లో ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఒక్ ఒక సెమినార్ జరిగింది తెలుసా
ప్లాస్టిక్ గురించి ఇప్పుడు చాలా చోట్ల మాట్లాడుతున్నారు ఏం చెప్పారు అక్కడ
మా కాలేజ్ లో ప్లాస్టిక్ గురించి సెమినార్ లో ఏం చెప్పారంటే ప్లాస్టిక్ వాడకం చాలా ప్రమాదకరం అయిందంట అని వివరంగా చెప్పారన్నమాట దాని గురించి ముఖ్యంగా సింగిల్ ముఖ్యంగా సింగిల్ యూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా నష్టపోతుందని చెప్పారు
అవును నిజమే మనం రోజూ ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ కప్పులు ఇవన్నీ చాలా సమస్యలు సృష్టిస్తాయి కదా
అవును. ప్లాస్టిక్ చాలా కాలం పాటు కరిగిపోదు. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, రెండు వందల సంవత్సరాల వరకు అలాగే ఉ ఉంటా యని చెప్పారు.
అమ్మో! అంతకాలమా? అప్పుడు ఇది అది భూమిలో ఇలానే ఉండిపోతుంది కదా!
అవును, అందుకే భూమి కాలుష్యం పెరుగుతోంది. అలాగే ప్లాస్టిక్ చెత్త, ఆ కాలువల్లో పడితే నీటి ప్రవాహం కూడా ఆగిపోతుంది.
ఓహో! అందుకేనా, వర్షాకాలం వర్షాకాలంలో నగరాల్లో వరదలు ఎక్కువగా వస్తాయి.
అవును, సరైన మాట. కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ అడ్డుగా నిలుస్తాయి.
ఓహో! సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ చేరుతుంది. అక్కడి జంతువులకి అది ప్రమాదకరం కాదా?
అది చాలా ప్రమాదక రం దాని గురించి, మా దాంట్లో ఒక టెన్, ట్వంటీ థర్టీ మినిట్స్ చెప్పారు. ఎలా అంటే అందులో ఉన్న జంతువులు తాబేళ్లు, చేపలు పాము, పక్షుల ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. అని డాక్యుమెంటరీలో చూపించారు.
ఇది వింటే చాలా బాధాకరంగా ఉంది. మనం ఉపయోగించే ఒక చిన్న ప్లాస్టిక్ వస్తువు వల్ల జంతువులు ప్రాణాలు పోతున్నాయా?
అవును. అందుకే ఇప్పుడు చాలా దేశాలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్న ప్రయత్నిస్తున్నారు.
అ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించారు కదా?
కానీ ఇంకా చాలా మంది, దానిని పట్టించుకోవడం లేదు.
అవును షాపింగ్కి, వెళ్ళినప్పుడు ఇంకా ప్లాస్టిక్ కవర్లే ఇస్తున్నారు.
ఆ, అందుకే మనం మనతోనే క్లోత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి.
ఆ అదే మంచి పరిష్కారం. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్స్ వాడాలి.
మ్, నిజమే స్కూల్, కాలేజీ లో కూడా ప్లాస్టిక్ గురించి అవగాహన కార కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే మనకి ప్లాస్టిక్ అనేది కొంచెం తగ్గడానికి దానికి యూత్ యు పని అవుతాది.
చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే పర్యావరణం గురించి నేర్పితే వాళ్ళు మంచి అలవాట్లు పెంచుకుంటారు అన్నమాట. ప్లాస్టిక్ వేస్ట్ చేయకూడదు, వాటర్ వేస్ట్ చేయకడదు. ఇలా
అలాగే ప్లాస్టిక్ రీ రీసైక్లింగ్ కూడా చాలా ముఖ్యం.
అవును, ఉపయోగించిన ప్లాస్టిక్ ను సరిగా వేరు చేేసి రిసైకిల్ చేస్తే. కొత్త వరకు కొంతవరకు సమస్య తగ్గుతుంది.
మన ఇంట్లో కూడా చెత్తను వేరు చేయడం ప్రారంభించాలి.
సరే ఒక డస్ట్బిన్ లో వెట్ వేస్ట్, మరో డస్ట్బిన్ లో డ్రై వేస్ట్ వేస్తే బెస్ట్.
ఆ ఇప్పుడు చాలా స్టేట్స్ లో అలానే చేస్తున్నారు ఇప్పుడు కేరళ లో ఆ మనం యూస్ చేసే చెత్త మొత్తం ఒక సా ఒక వాళ్ళు డస్ట్బిన్స్ లో కూడా పేరు ప్లాస్టిక్ మొత్తం అంతా వాళ్ళకి బ్యాక్యార్డ్ లో తీసుకు వెళ్ళి వాళ్ళే కాల్ చేయాలి అలా చేస్తే కొంత వరకు మనం ప్లాస్టిక్ అడ్డుకోగలం కదా
మాత్రమే కాదు మన స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పాలి
ఖచ్చితంగా అవహ అవగాహన పెరిగితే ప్లాస్టిక్ వాడకం కొంచెమన్నా తగ్గుతుంది
అవును ఇంకా ఏం చెప్పారు మీ కాలేజ్లో
మా కాలేజ్ లో ఎవరైనా చెత్త ఇలా పడేస్తుంటే వా ప్లాస్టిక్ యూజ్ చేసిన మీ కళ్ళ ముందర లేదా ప్లాస్టిక్ ఎక్కడైనా ఆ జంతువులు తిరిగే చోట్లల్లో వేసినా ఆ మీరు చూసి వాళ్ళకి అవగాహన ఇయ్యండి లైక్ మీకు ఎక్కడన్నా ఎక్కువ ప్లాస్టిక్ యూస్ చేసే ఏరియాస్ లో కొన్ని పోస్టర్స్ అంటి అంటించండి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు ఇలా చేస్తే ఇలా అవుతది అని చెప్పి మాకి కొంచెం అవగాహన అయితే ఇచ్చారు మేము ఇప్పుడు దాన్ని ఎలా చెప్పగలము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనా రోడ్ సైడ్ సైడు ఏమైన్నా చెత్తేశాం అనుకో వాటిని ఆవులు ఇలా స్వీట్ ఉంటాయి కదా అలా అంతా తిని దానికి ప్రాబ్లమ్స్ అయి చనిపోతే తాయి సో అని ఇలా అవగాహన చెప్పండి అని చెప్పారు
మాకు కూడా మా కాలేజ్ లోపల ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుండు సో ఈ విషయం మీద నేను కూడా మా ప్రిన్సిపాల్ తో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నా మేడం ఇట్లా మాకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి అబౌట్ ప్లాస్టిక్ రిడ్యూస్చేయాలి అని సో డెఫినెట్లీ నేను కూడా అడుగుతాను
హ్మ్మ్ అడిగి మీ కాలేజ్ లో కూడా ఇలా ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ పెట్టిన తర్వాత త మీరు మీకు కూడా కొంచెం అవగాహన వచ్చి మీరు యూస్ చేయడం తగ్గించి చ్చి వేరే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు అలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మనకే ఇంత యూసేజ్ ఉంటే మనమే ఎక్కువ ఎక్ హెల్త్ ఇష్యూస్ ఇలా అంతా వస్తున్నాయి ఎక్కువ ప్లాస్టిక్ ఇప్పుడు కొన్ని దాంట్లల్లో అయితే రైస్ లో కూడా ప్లాస్టిక్ రైస్ యూజ్ చేస్తున్నారు సో ఇలాంటి వాటన్నిటిని మనం కొంచం అడ్డుకోవచ్చు అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం హెల్ బావుంటారు
అవును మనం ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కూడా చాలా తగ్గిస్తే చాలా మంచిది చాలా మంది ఇప్పుడు ప్రతి దానికి ఏ విషయం ఏది మనం కొన్నా బయట ప్లాస్టిక్ కవర్స్ లోనే ఇస్తున్నారు బట్ మనం కూడా ఒక ముందు ఒక స్టెప్ ముందుకు వెయాలి అంటే మనక మన బ్యాగ్స్ మనం క్యారీ చేస్తే సో వుయ్ రెడ్యూస్ సమ్ ఆఫ్ ప్లాస్టిక్ ని కొంచెం తగ్గించచ్చు అని అనుకుంటున్నారు అను
ఆ
వేక్ అప్ బ్యాగ్స్ కానీ లేదా పేపర్ బ్యాగ్స్ కానీ తీసుకెళ్తే కొంచెం బెస్ట్ అంటే ఆ చిన్న పిల్లలకి డిసడ్వాంటేజ్ ఇది ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల జరిగే డిసడ్వాంటేజెస్ చెప్తే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అవేర్నెస్ ఉండి వద్దు ప్లాస్టిక్ అంటే నో ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి మంచిగా పేపర్ బ్యాగ్స్ యూస్ చేసి అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తగ్గిస్తే చాలా బెస్ట్ ఇప్పుడుయితే మోస్ట్ తగ్గిస్తున్నారు అగా అందరూ స్టీల్ గ్లాస్ బాటిల్స్ ని యూస్ చేస్తున్నారు
అవును ఇప్పుడే ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లేసెస్ లో మనం కాపర్ బాటిల్స్ ఇలాంటివన్నీ మనం పిల్లలకి చెప్తే వాళ్లు యూస్ చేసి యూస్ చేసుకొని మంచిగా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు
అవును ఇంత చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం చాలా మందిలో ఆ తెలియని వాళ్ళలకు ఇది అంటే ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల ప్లాస్టిక్ వల్ల డిసడ్వాంటే సేంద్రీయ అని అందరి పిల్లలకి తెలుస్తుంది సో వాళ్ళు కూడా అవైర్గా అవేర్నెస్ గా ఉంటారు ఆ ఎక్కడ చిక్తే అక్కడ డస్ట్బిన్ లో ఎక్కడ చిక్తే అక్కడ ప్లాస్టిక్ పడేయకూడదని అండ్ ఇది చాలా ఎక్కువ అనిమల్స్ కయితే చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి లైక్ దానికి తెలియదు ఏం తింటున్నాయో అని కూడా తెలిదు సో అవి తినేయడం దానికి హెల్త్ ఇష్యూస్ రావడం సో ఇవంతా చాలా జరుగుతున్నాయి అండ్ ఈవెన్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ లో కూడా లైక్ అవి ఎప్పుడై నా అవి అడ్డుపడితే అన్ని బ్లాక్ అయిపోవడం చాలా విశేషస్కి దారి తీస్తాయి సో ప్లాస్టిక్ రిడ్యూస్ చేస్తే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాం
అవును ఇప్పుడు మనం యూస్ చేసే ప్లాస్టిక్ అంతా చాలా ఎక్కువ అయిపోయి డంప్ యార్డ్స్ లో కూడా చాలా చ ఎక్కువ ప్లాస్టిక్ ఉండడం వల్ల వాటిని కాలుస్తే ఆ పొల్యూషన్ అంతా ఎయిర్ లుక్ పోయి చాలా కలుషితం అయిపోతుంది ఉంది అలా మన అర్త్ ఎన్విరాల్మెంట్ కూడా చాలా డిసప్పయింట్ అయితది సో మనం ఈ ప్లాస్టిక్ యూసేజ్ ని కొంచెం తగ్గిస్తే లైక్ మన ఎన్విరాన్మెంట్ బాగుంటది మంచి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది ఇంకా కొన్ని రోజులు మన ఎన్విరాన్మెంట్ ని మనం సేవ్ చేసుకోవచ్చు మంచి హెల్దీగా
అవు సో ఇప్పుడు నుంచి మనం ఒక ఒక దాని మీద ఉండి లైక్ నో ప్లాస్క్ ఇట్ ఆ సేఫ్ హ్యాపీలీ అనే దాని మీద ఉండాలి ప్లాస్టిక్ ని రిడ్యూస్ చేసి మనం హ్యాపీగా మచికచ్చు బట్ ఇదే కంటిన్యూ అవుతే ఇలానే ప్లాస్టిక్ యూజ్ చేస్తే బట్ ఫ్యూచర్ జన చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక ప్లాస్టిక్ పేపర్ డీకంపోజ్ అవ్వడానికి నియర్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అంటే ఇట్స్ నాట్ ఐడి ఒక చిన్న విషయం అయితే కాదు రెండు వందల సంవత్సరాలు అయినా కూడా ప్లాస్టిక్ కరగదు అంటే చాలా పెద్ద విషయం సో ఇంకా ఫ్యూచర్ గా ఇలానే ఇలానే వాడితే సాయిల్ బదులు ప్లాస్టిక్ కే ఉంటుంది సో ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయడం చాలా మంచిది
కచ్చితంగా చాలా మంచి మాట చెప్పారు చివరిగా ఒక మాట చెప్పాలి ప్లాస్టిక్ తగ్గిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
ఓకే